నిన్న ఆల్బమ్ ల ఫ ఫిక్స్ ఈసిర్రారా
మాయ్ ఒక్కరే తీశ్నం రా
మరి మాయి దీస్తే ఏమైతుందిరా మేమేమన్నా మీవ్ మాక్ పెట్టక్ పోవా
అంటే ఆ అవ్వరం దిగలే జస్ట్ మా నలుగురు నేను సంధీప్గా, చెర్రిగాడు, మా అశ్వగాడు, ప్రధీశ్, అంతే ఒక్క నా ఒక్కటే ఫోటో. పుట
మాయి కూడా తీస్తే అయిపోవుగా మేం మళ్ళ పెట్టి డిలీట్ చేస్కుందువుగా
ఓర్ తిక్కలోడ నేను ఏమో అటర్గా నిన్ తీయలేరా నేను మొత్తమే జస్ట్ చూసిన అంతే మాయి
ఆ ఆ
మాయి చూస్తున్రట ట్రిప్పుడే మా డాడోళ్ళలు అయి ఫోటోలు
అదంతేనా మాది మా మమ్మీది రెడ్ కలర్ సారీ కట్టు కుంటద్ మీ దాంట్ల అది చూసి నాక్ పంప్ రా
ఆ
ఈ రోజు ఏడిక్కోలే
ఏడిక్ పోలే
పన్ లేదంటనార ఏడిక్ కోలేదంటనా మ్ హ్
నిన్నా ఫొటోస్ చూసినం అన్నా మొత్తం మన బ్రదర్వే ఎక్కు ఉన్నయ్ అన్న మొత్తం ఫొటోస్ అన్నిట్ల ప్రతి ఒక్కదాన్ బ్రదర్ది.
ఏ బ్రదర్ మా బ్రదరా
ఆ
ఓ కొడక అదంతేనా
ఆ అస్తే కదా అస్తే కదా ఫస్ట్ బర్త్డే
ఏయ్ ఫస్ట్ వాక్షిత గద్దవ్ ఫస్ట్ బర్త్డే కే అయితే వామ్మో సుక్కల్ చూసినాన్ రా ఆయన ఆకలికి
ఆ అల్ ఆ పోడు అల్
అదంతేనా
అ మీరు కూడా ఉన్నారా నువ్వు బండి
అవునా
నిన్న మా ఇంట్ల కోతొచ్చిందిరా నాయన నేన్ మా మమ్మయితే సైలెంట్గ కూర్చున్నాం పాప అది శన్గల్ ఎత్తుకోన్ పోయింది. లోపల ఇంట్లున్నయి. పడికెల్ నేన్ ఆ మామూలే కాద్ అట్లనే కుసున్నాం.
అది పెద్దగ చెప్తుంది బాలపిడ కల అచ్చిరా ఇద్దరు సప్పుడుచేస్తలే అట.
ఆహా లేద్ ఇగ అట్టనే కూసున్నాం.
ఏ మీడికొస్తదేమో అని భయమయిందిరా ఫస్ట్ టు నేను చూసిన ఇంగా మమ్మీ అన్న ఇగ అట్టనే కూసున్నాం ఇగ ఫస్ట్ పోయింది ఏరు అప్పు మీ చూడంగనే అది క తీస్కొని అవతల రూమ్లక్ పోయి గ బస్తలున్న శనగలు పట్టుకొన్ పోయింది.
మీర్ ఇంట్లుంరా బయట కూర్చున్రా అప్పుడు
మేం ఇడ ఇంట్లనే కూసున్నాం.
అంటే జరిగింది. మస్త్ భయం అయింది బానే
ఫోన్ చేసిండా బన్నీ గాడ్ నిన్న
ఆ చేసినం నైట్
ఆ అంటుండు.
ఏముంది నేన్ ఎక్కువేం మాట్లాడ్లే మమ్మే మాట్లాడ్తది రోజే ఏముంద్ మాట్లాడ అని
హ్
అంటే తిన్నవా ఏం చేస్తున్నవ్ రా ఏంది గిదే ముచ్చట.
ఆ
అమ్
ఉమ్ ఇతనే తక్కువనే
నా చార్జర్ స్విచ్ ఆఫ్
మరి ఇంకా భూమి పంచ అయ్యందో ఏమోలే అయ్యా
పోది
మాది
ఎడా సెల్ కలా
గా పిల్ల లామా దొరసని అనిది ఆమా
అవునా నీకు ఏమయింది అప్లయి గ పెంచే అప్పుడే
క్రియేట్ అన్నమాట
ఎం అంటాడు
లేదు లేదు ఇప్పుడు మా బోరు పక్క పోంట కొంచెం చుట్ట అంటే ఆళ్ల భూమి అంట అది ఆ భుమి తీస్కో ని ఆ చెట్ల కింద చెట్ల ఇస్తదంటాము
అమ్మో ఇక్కడ కాదు
ఆ అది ఈ రోజు జుపిఎస్క పోయిరు
ఆ గే రోడ్ మీద తీసుకోరా క్రింద క్రింద ఏ గల్బ
ఉమ్ అదంటా అమా పిఎస్ లో కేసు పెట్ పట్టిందంట ఫైల్ అయిందంట
ఉహుమ్
ఉమ్ ఆమెని చూస్తే నిజంగా కోపం వస్తే అద రా దోసాన్నిస్తే
దరసాని లేదు ఎవన్ లేదు ఉతికి దానికి
అలా అల్లుడా కొడుకా అంట ఎస్ఐయా సిఐయే అంట ఆమె బిర్రు అది చూసుకొని విర్ర వీగుతుందంట ఆమె
వడ సర అప్పుడలు
నువ్వు కూడా చెప్పిన ఈసారి ఆమే వస్తానే అప్పుడు మూడు సార్ల నాది సార్లో పోత అ రాలే అంటారా అటయితే అయితే ఇంకా ఈ సారి చెప్పినా ఆమె వస్తే మీరు ఊరకా ఆమె వస్త అంటనేమో ఉండూరు లేకుంటే రారని చెప్పినా
పెట్టాడు ఒక
లేదు లేదు ముగ్గురూ ముగ్గురు అందరూ పోయ్యరు మాది మా కోక్కళకే కాదు వాళ్ళది కూడా పోతది ఎక్కువ పా పెద్దనాన్నోలకి పోతాది మాతి తక్కువనే గానీ పాన్ పెట్టినానో లేదో పోతదంట సో పాన్ వాళ్ళ అందరి గా ముగ్గురు పోయిరు ఇంకా పోతే ఇంకా పెద్దన్నయ్య ఆళ్ళందరూ పోయిరట్టుంది
అది దమున బోరు తమ
ఏ ఇప్పటికి మూడు నాలుగు సార్లు రా భూమి కొలవడం
అదే ఉమ్ తెలుసు తెలుసు
ఉమ్ అది తెగుతలేదు మూడి పడతలేదు ఈసారి చెప్పిన ఏదో ఒకటి తాడో పెళ్ళో తెల్చకొని రార అని చెప్పిన ఒక్కటే ఊరియొద్దు
అంతేవా
ఉమ్ హమ్ అశోక్ అన్నకు కూడా అదే చెప్పినాం
మోసగాళ్ళు కొడతానికే వస్తారు నాయన
హమ్మ్
బాయ్ ఫైర్ బోల్దా అంటడు
అదంతేనా
గప్పడ గబ ఒకస శెల్కల్ ఉక్కుతేనే ఉన్నాట పారా పట్టుకొని పోయారిగా
ఓరే ఓర్కీ
ఆన్ మిదికే
ఓరు మీదికిరా నాకు తెలవదు ఇది
ఇంత మొగ్గు ఉన్నాడు నాటరు గారు సారి
అవును నాటినవు
అయితే పక్క పుట్ట వాడుంట ఆడ అంటాడు ద మన కూడాడు
ఎవరు కుమారు ఎవరో ఉంటారు రా మా ప మా పక్క పోంట లేదంటే పెద్దనాన్న వాళ్ళ పక్క పోంటా
మీ పక్కపోటి
మా ఏ ఏర్కలోడా ఏమ అంటా మా పక్క పోంటి
గా అయితే ఉత్తినే కొడతా సురేషన్న
ఉహూ మరి అటయితే నువ్వు ఇంతకు కొడితే నిను కలవలేదా బాయ్ మరి
బాయి అక్కడ డేకూడే దేకుడు ఎవరిని
ఓ ఓ పోయిందా
ఆ
పోయిందా
ఏమి పోయింది
ఇక నిన్ను దేక్త లేడు ఇకా
మన అంటే ఎతార ఇప్పుడు మనం ఎప్పు నుంచో మాడదు ఎప్పడు నుంచో మాడట్లే ఇద్దరు కాక
అంత కలిసి మెల్సి ఉంటర గార అసలు నువ్వు వచ్చినవని తెలుసా
తెలిసి వచ్చినాడ చూసి చూసినట్టుంది అంటే ఆడకి తమ్మకాడు కూడా చూసినట్టుంది
అ అదంతేనా మరి ఆయన ఏమి పోయిండు ఆ వాళ్ళందరూ నా తెలిసి ఇంగా ముగ్గురు అయ మరి పెద్దన్న పోతాడ అని నేను అనుకుంటున్నా జర అయితే ఆయనయితే అయితేనే బాగా మాట్లాడతాడు ఆయన అన్ని పట్టుకొని వచ్చిందింటారా మన్న ఎవరెవర్క ఉండే అప్పట్లాను చిక్కులు చిక్కులు ఉండే ఏమో రా కారు ఎవరిదో బయట మరి ఇటు సైడ్ రావచ్చుగా బండి వేసుకొని నేను ఒకదానిలో ఉన్న ఈ రోజు గద్దలు మధ్యాహ్నం వస్తారు
పెద్దమ్మ ఎక్కడ పోయింది రా
బయట కూర్చుంది
ఆ
ఒక్క దాన్నే ఉన్నా
కుస్తుంది మన ఇడ ఇక అంతే ఇ ఇప్పుడు మంచి రావచ్చుగా ఈరోజు ఏడు అంటే ఇంటికన్నా ఉంటుందా లేదంటే ఇడికన్నా పోతుండారా
ఇంటికన్నె ఉంటాడు బడ్ కాని ఉంటాడు గా తిరుగుడ ఎక్కు
ఓ షట్ అంతేనా ఇంగ మీరు అందరు నాలుగు మంచాలక్కతుక్కొని ఫోన్ జుస్తరా ఇగ
ఆ
ఉహు ఇప్పుడు సినిమలు ఏమన్నా మంచిగున్నయారా
ఉన్నాయనుకుంట ఓడి మీరుజ కొచ్చగారా
ఏంటిది అర్థం గాలే
మూవీ రూల్జ్ కి వచ్చాయి కదా కొత్త కొత్త మూవీసు
ఆ చెప్పురా ఏంటిది
మూవి రూల్స్ కోచ్చాయ కొత్త కొత్త మూవీస్ అంటున్నా
ఏం సినిమా
ఇ ఉండేగా మన కొన్ని మన కపుల్ ఫ్రెండ్స్ అంట
అది ప్లేట్లు వస్తుందా మూవీ రూల్స్ ల
మూవీ రూల్స్ లో వస్తది
అవునా అవును ఆ యూట్యూబ్ చి అదే సినిమాలలో గుడ వస్తుంది సినిమా ఆది లో కూడా చూపిస్తారు మూవీ రూల్స్ లల్లా చి అదే నువ్ అనుకున్నది కపుల్స్ ఆ ఏదో
కపుల్ ఫ్రెండ్లీ
ఆ అవును ఇప్పుడు కొత్త సినిమా బ్యాండ్ బేలమా ఏధో వస్తుంది గదరా
బాండ్ మేళం
మలా హిరో హిరోయిన్
బ్యాండ్ మేళం
ఆ అదోస్తుందా
అది రిలీజ్ రిలీజ్ ఆయి ఎపుడు
ఏం జేస్తుంద అసలే ఆహా!
అది అది రిలీజ్ గాలే ఇంకా మార్చ్ ట్వంటీ సిక్స్ కేమో
ఓహో అవునా
సరే లే మరి
సరే, సరే
ఆ వస్తే ఒకవేళ రా
ఆ
ఆ